హలో హలో నమస్కారం అండి. ఎలా ఉన్నారు.
బాగున్నమండి. మీరు ఎలా ఉన్నారు.
బ
హలో
అవున మరి ఏం చేసు చేస్తున్నారు.
ఏం చేస్తామండి, ఎండాకాలము.
ఓ సమ్మర్ వచ్చేసింది కదండి. భోజనం చేస్తారా.
చేసామండి.
ఓకే ఏం వండుకున్నారండి.
మేము పప్పు అన్నము వండుకున్నాము అండి.
పప్పన్నం తిన్నారా ఓకే ఇంకా అండి ఇంకా ఏమన్నా వేరే చేసుకున్నారా ఏమి తీపి ఏమి చేసుకోలేదు, తీపి పదార్థాలు ఏమి.
ఆ పాలువలు గానీ చేసుకున్నాం అండి.
ఓకే అండి మేము ఇప్పుడు సమ్మర్ కదండి మాకు ఇంటికి ఎంత అమ్మమ్మ తాతయ్య గారిల్లు అని చెప్పేసి చిన్నపిల్లలందరూ ఇంటికి వచ్చారు. వేసవి సెలవులు ఇచ్చారు కదండి పిల్లలకు. పిల్లలు బాగా ఆడుతూ, పాడుతూ ఇళ్లంతా గోళ చేస్తున్నారండి.
అవునా అండి.
అవునండి మీ ఇంటి కూడా వచ్చారండి పిల్లలు.
వచ్చారండి.
బాగా అతి చేస్తారా.
అవును బాగా అతి చేస్తారు.
ఓకే ఇంకా అండి. మరి పిల్లలకి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారండి మీరు ఎండలకి పోకుండా.
బయటికి పోకోకుంటా బొమ్మలు ఇచ్చేసి ఏసీ ఆన్ చేసేసి కూలర్లు పెట్టేసి ఇంట్లోనే ఆడిస్తున్నామండి.
ారిగిపోయాయి అసలు బాగా బయటికి వెళ్ళగానే బాగా చెమట పట్టేసి ఆ చాలా చిరాకుగా ఉందండి అసలు మాకైతే ఎండలు చాలా ఎక్కువయిపోయాయి. ఇకని ఇ కొత్త ఏమన్నా ఉందా అండి అక్కడ దీనివలన
ఇక్కడ ఇక్కడ చెట్టులు ఉన్నాయండి నీడ ఉంటుంది పిల్లలు బాగా ఆడుకుంటారు.
హుహ్ నీటి కొరు తెమీలేదా అండి.
ఏం లేదండి.
మాకైతే ఇక్కడ బోర్లో నీళ్లు తగ్గిపోయాయండి. వాటర్ కూడా ఆ ఎండల వలన వా
తా తాగడానినికి ఏం తాగడానికి ఏమో బా నే వస్తున్నాయండి నీళ్ళు.
ఓకే అంటే రోజువారి పనులకైతే నీరు తక్కువ వస్తుందా అండి.
ఆ
ఇంకా అండి వేసవంటేనే పిల్లలు కదండి. వేసవంటనే పిల్లలు ఇంటిక వచ్చేసి బాగా గోల చేయడం, ఆడుకోవడం అదే ఉంటది.
అవునండి.
హ్ మాకు ఇక్కడైతే మేమైతే పిల్లలకి ఎండకాలం వస్తేనే ఉయ్యల కట్టించడం. ఈతకి తీసుకెళ్ళడం. అంటే ఐ మీన్ స్విమ్మింగ్ కి ఈతకి తీసుకెళ్తామండి. చిన్న పిల్లల్ని ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే
మా పిల్లలకైతే ఇక్కడ బావులేం లేవండి ఇంటి దగ్గరే టబ్బుల్లో నీళ్ళు పెట్టేసేసి ఆడిస్తామండి
ఓకే అంటే ఎండ ఎండకి మీరు పిల్లలు చల్లదనం కోసం డబ్బుల్లో నీళ్ళు పెట్టేసి పెడుతున్నారా అండి
అవునండి
ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తూ ఉంటామండి. ఎప్పుడన్నా లేదంటే ఇక్కడ బాయిలు ఉన్నాయి. ఇక్కడ మేము పల్లెలో ఉండ డం వల్ల మాకు చిన్న చిన్న చెరువులు ఉంటాయి. కదండి అక్కడికి ఈతక వెళ్తూ ఉంటాం. చిన్న పిల్లల్ని తీసుకొని ఏమంటే పిల్లల్ని బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గొడుగులు ఇవ్వడం లేదంటే పైన టోపి లాంటివి పెట్టేసి తీసుకెళ్తూ ఉంటాం. అండి
అవునండి జాగ్రత్తలు తీసుకుంటుంటారు
అవునండి మీరు కూడా మీ పిల్లల్ని అలానే చూసుకోండి. ఎండకి ఎక్కువదలకండి పిల్లలను
బయటకు వదలమండి మేము పొద్దునే తొమ్మిదింట్ల వరకు బయటకు అవునండి. తొమ్మిది గంటల నుంటి ఇంట్లోనే పెట్టుకుంటాము. సాయంకాలం ఐదు గంటల ఆరు గంటల వరకు ఇంట్లోనే ఆడుకుంటుంటారు. ఎడు
చాలా చాలా మంచి అలవాట్ టండి. మాకైతే మా పిల్లలు అయితే అస్సలు విననే విన్నారండి. ఇక్కడ మా మా ఇంటికి వోచ్చిన పిల్లలైతే పాప గోల గోల చేస్ స్తు ఉంటారు. అసలు బాగా బయటికి వెళ్ళాలంటారు ఆడుతారు. ఇ వేసవి ఏం చేస్తున్నారండి అ టే పిల్లలకి చల్లదనం కోసం ఏమన్నా ఇస్తున్నారా అంటే పానీయాలు మేమైతే ఎక్కువగా మజ్జిగా చెరుకు రసం ఇలాంటివి ఇస్తూ ఉంటాం. మీరేమన్నా ఇస్ స్తున్నారా అండి
మేము ఇస్తామండి ఏమన్నా అంటే ఫ్రూట్స్ జ్యూస్ చేయడము మజ్జిగి ఇట్లాంటివన్నీ ఇస్తుంటామండి
మేము కూడా అంతే అండి. అంటే చెరుగు రసం అని మళ్ళీ ఇప్పుడు మనకి సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది ఎక్కువ మామిడికాయలు కదండి.
ఆ మేము ఎక్కువ ఇవ్వమండి హీట్ అని ఎక్కువ పెట్టమండి
అవునా మేమైతే మా పిల్లలకి బాగా ఇచ్చేస్తున్నామండీ. అంటే మేము ముందుగా నీళ్ళలో నానబెట్టేసి ఇస్తామండి. ఒక్క గంట సేపు నీళ్ళలో నానితే వేడి చేయాదు కదండి అందుకని పిల్లలకి ముందుగానే నానబెట్టేసి ఇచ్చేస్తామండి మామిడి పండ్లయితే ఆ పిల్లలు అయితే ఇవ్వచ్చండి. మా పిల్లలయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు
అవునండి
ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మామిడి పల్లతో మామిడి పళ్లతో ఐస్ క్రీమ్ చేయించుకుంటున్నారు. జ్యూస్ లు తాగుతున్నారు మామీడి పళ్ళు తినడాం కానీ అన్ని మామిడి పళ్లతో ఏమేమో చేయించుకుంటున్నారండి. మామిడి తాండ్ర చేయించుకున్నారు.
అవునండి మేమో కీరానో కలింగర కాయ్ ఇట్లాంట పాటలు అయితే పెట్టదండి
ఓకే ఎందుకండి అవి సీజనల్ ఫ్రూట్స్ కదండి సమ్మర్ లో ఒక్కటే వస్తాయి కదండి మామిడి పల్లి
ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకసారి పెడతామండి రోజు రోజు అంటే పెట్టమండి ప్రతి రోజు అంటే కల్లిమిరకాయ కీరాను ఇట్లా వాటరు ఎక్కువ ఉండే కాయలే ఇస్తామండి నువు
ఓ ఓకే మా పిల్లలు కూడా కరభూజ ఇస్తన్నామండి. అంటే కరభూజ మేము జ్యూస్ రూపంలో ఇస్తాము. లేదంటే కాయ రూపంలో కూడా, మా పిల్లలు బాగా తింటారు. దోసకాయలని అవి కూడా బాగు తింటరు ఎండకాలంలో ద్రాక్ష లాంటివి పెట్టిన కూడా బాగా చలువు చేస్తుండి పిల్లలకి ఇంకా తాటి ముంజలు వస్తాయి ఆ తాటి ముంజలు వస్తాయి కదా మీకు దొరకవ్ మాకైతే ఇక్కడ బాగా దొరుకుతాయండి తాటి కొబ్బరి అంతను పిల్లలయితే బాగా ఇష్టంగా తింటరు తాటి కొబ్బరి తింటరు చేయండే కాలం కదండి. ఇంకా అందుకనేసి ఆ దాన్ని కూడా ఒక్కొక్కసారి, జ్యూస్ చేసి ఇస్తూ ఉంటాం. అనమాట.
అవునా అండి ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు దొరికితే తీసుకొస్తామండి ఇక్కడైతే దొరకవు ఇక్కడ అవి హ్ ద్రాక్ష కర్బూజ కళంగ్రి కీరా ఇట్లాంటివన్నీ దొరుకుతాయండి
ఓకే ఇంకా అండి పిల్లలకి ఎలాంటి బస్ బట్టలు ఇస్తున్నారు. అండి అంటే ఈ ఎండకి చ ఎంత తేలికపాటు బట్టలు వేసినా కూడా పిల్లలకి.
అన్ని కాటన్ కాటన్ బట్టలే ఇస్తంటము అండి వైట్ అ బట్టలే వేస్తాము బ్లాక్ అస్సలు ఏయమూ బ్లాక్ చాల హీట్ అండి
అవునండి అదైతే కరెక్టే అండి బా అదైతే చాలా మంచి అలవాటు అసలు
అండి
అయినా ఈ ఎండాకాలంలో చిన్న పిల్లల్ని వృద్ధుల్ని చాలా బా కేర్ తీసుకోవాలండి లేకపోతే పాపం మీ వేడికి తట్టుకోలేకపోతున్నారు పాపం ఎండలు చాలా పెరిగిపోయి
ఆ
మీ ఇంటిల కూడా వృద్ధులు ఉన్నారా అండి అండి
మా ఇంట్లో ఎవరు లేరండి చిన్నపిల్లలు ఉన్నారంతే
ఓకే వృద్ధులయితేలే. మా ఇంట్లో వృద్ధులు చిన్న పిల్లలు అందరు ఉన్నారు అండి. కాకపోతే వృద్ధులకు కూడా ఇంకా అదే మజ్జిగ ఇలాంటివి ఇస్తూ ఉంటాము. వాళ్ళ చల్ల వాళ్ళ పాపం శరీరం కొంచెం చల్లబడిని అని చెప్పేసి, నిమ్మరసం కూడా ఇస్తూ ఉంటాము ప్పు ఎప్పుడన్నా ఇంకా అండి ఐనా పిల్లలని ఎండలో ఎక్కువగా తిరగనీకుండా చూసుకోవాలండి సమ్మర్ అనేసరికి
ఆ అవునండి జాగ్రత్త పడాలి
అవునండి బాగా నీళ్ళు ఇస్తున్నారా అండి తాగడానికి పిల్లలకి
ఆ మేము ఇయ్యాల్సిన పర్లేదండి పిల్లలే తీసుకోని తాగుతుంటారు ఎప్పుడన్నా మర్చిపోయినప్పుడు ఆడ మీద బడి అచ్చిపోయినప్పుడు ఇస్తుంటామండి
అవునండి అంటే మీరు పల్లెలో ఉంటామన్నారు కదా
అవునండి
అవునండి మీకు మరి అంటే మీరు రైతులే కదండి
అవునండి
మీకు నీటి కొరత వల్ల పంటలకి ఏమి ఇబ్బంది కావట్లేదా అండి
అక్కడక్కడ అవుతున్నాయండీ
ఓకే నీటి కొరత వల్ల మీకు పంటలు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే
అవును
ఓకే మీ తోటలో చెట్లన్నీ బాగా పెట్టారా అండి మరి ఈ ఎండకి తోటకెళ్ళి అక్కడ ఆడుకునేక్ ఉంటుంది కదండి బాగా చలువు ఉంటది కదా
ఉండదండి అయినా వెండకి వెళ్ళమండి చాలా దూరము పిల్లల్ని వేసుకొని తోటలేకి వెళ్వం కదా
అవునండి అయినా మనకి ఎండాకాలం వస్తేనే నీటి విలువ బాగా తెలుస్తుందిలేండి ఎండాకాలం వస్తే నీరు ఎయుప్పుతా చేయకూడదు నీరు ఎంత ప్ర నీటి నీటి విలువ అనేది మనకి ఎండ ఎండాకాలంలోనే తెలుస్తుంది బాగా
అవునండి
ఇంకేంటండి మరి అంటే ఈ సీజన్ ఫ్రూట్స్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా అండి
అవునండి అవునండి ఎవ్ ఎవ్ దొరికిన వ దలవడం లేదండి
సీజనల్ ఫ్రూట్స్ అతే అన్ని బాగా ఎంజాయ్ చేస్
ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా
చాలా మంచిదండి ఇంకేంటండి ఈ ఎండాకాలం మీకు వర్షం పడిందా అండి వర్షం పడితే ఎంతైనా కూడా కొంచెం ఎండ ఎండ ద ఇది అనేది తగ్గు
వర్షం వర్షం పడింది తక్కువ పడిందండి అయినా వేడి గానే ఉంది
మాకైతే వర్షం బాగా పడిందండి ఇక్కడ ఇక్కడ వర్షం బాగా పడం తో మాకు నా అంటే రాత్రి అయితే చలేస్తుందండి బాగా మాక్ కానీ పగలైతే మాత్రం చాలా వేడి పెరిగిపోతుంది చర్మం మంటలు లేస్తుందియండీ అసలు బయటికి వస్తుంటే
అవునండి ఇక్కడా ఆట్లనే ఉందండి అవునండి ఇక్కడ కూడా అట్లానే పగలంతా వేడిగా ఉంటుంది అ నైట్ గాని కొంచెము వేడిగానే ఉంటుంది చల్ల దనం అనేది తగ్గలేదండి
అవున్లేండి అంటే మ ఏసీలో ఉండి కనపడడం లేదు కాని అయినా చెట్లు బాగా నాటుకోండి మీరయితే ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకుంటే ఎట్లైనా కొంచెం టెంపరేచర్ అనేది తగ్గుతుంది కదండి చెట్లు నాటడం అనేది చాలా ముఖ్యం ఎండాకాలానికి వస్తాయి మీ ఇంటి చుట్టూ పల్ల చెట్లు పె
అండి అయిన అవునండి పిల్లలు బాగా ఆడుకుంటారు అండి
ఓకే సరే అండి సరే అండి ఇంకేమైనా తెలుసుకోవాలా అండి ఇంకేం లేద్
ఏం లేదండి ఇంకా
ఓకే ధన్యవాదాలండి
ధన్యవాదాలు